బాగున్నారండి
ఆ బాగున్నా బాగున్నార
బానం నువ్వే
ఎం చేస్తన్నారు
హలో అండి ఇప్పుడే పొలం దగ్గరికి వెళ్ళొచ్చ
హ్మ్
మర పొలం దగ్గర పొలం ఉందండి
ఉహు రైస్ పండిస్తార్ తమిరు
హ్మ్ హ్మ్
అవును రత్తయ లడయ్య
మాది మాకెళ్ళ సనాలండి
ఉహు
సన్నా డప మే
ఉహు
టీ తాగర, టీ తాగర
తగాలి తగాలి
హ్మ్ నేన్ తగానండి
అవున
హ్మ్ అవునండి మీరు చేపల్ కూరా మీకు చేపలు కూర చేయటం వచ్చా నిన్న మా మా సిస్టర్ వాళ్ళు చేపల కూర చేస్తే అస్సలు కుదరలేదండి. మంచిగా చాప్ పలు ఇస్తాం చేపలు తీసుకొచ్చా కోర్రమెనూ చేపలు
హ్మ్
హ్మ్ మంచిగా ఫ్రై పులుసు పెడతార్ అన్ అనుకుంటే అసలు మొత్తం చెడగొట్టి వదిలిపెట్టారు. మా మదర్ నిన్న ఇంట్లో లేదు ఆవుంటే ఆవ్ చేసేదేలే గాని, నాశేష్ వాళ్ళున్నారు వాళ్ళు వచ్చారని చేసుకొస్తాయి కంప్లీట్ గా పోగొట్టారు.
అవును
మీక్ జెటం వచ్
ఆ వచ్చండి
ఫ్రై చేస్తారా ఎక్కువ పులుసు చేస్తారా
ఆరెండే వస్తాయ్ అండి
హ్మ్ తింటరా చాపలు
ఆ తింటా
రోయ్యలు
రొయ్యల్ బోమ్డిలాయ్ తిన్నం
రొయ్యలు కూడా తిన్నారా
హ్మ్ తిన్నం అది ఎందుకో నచ్చదు
పచ్చి రొయ్యలు తినరా
అవి కూడా నచ్చవెందుకో ఎందుకో ఏ మాట్లా నచ్చం ఎందుకో పచ్చి రొయ్యలు వె మీరు దింటరా పచ్చి రొయ్యాలను
మ్ పచ్చి రొయ్యలు తింటా ఎండు రొయ్యలు తింటా చేపలు తింట
ఊహు
మ్ కొరమేను చేపలు ఎక్కువ తింటా
అవునా
మ్
కోరమేను
మ్ ఇంకా పిండి వంటల్లో ఏం బాగా చేస్తారు మీరు
మీమా మేము పూస వస్తాం అట్టిగాదిలేస్త ఎన్ని ఈ చెయ్యను గాని తెస్తే చూస్తా మ్ తిన్నయార్ లడ్డుదో తకినాలు ఇంకా గజ్జలు గవ్వలు ఇంకా ఉన్
స్వీట్ ఏం ప్రిప్ బా స్వీట్ ఏం తయార్ చేస్తారు బాగా
అరిసెలూ, బూంది, లడ్డు అండి
గోవింద లడ్డు ఆ
ఆ సనియపిండి శనిగపిండి తో టీ చేస్తరు పట్టిస్తారు బట్
బూంది లడ్డునాస్ గోవింద లడ్డు నా? హుం. హుమ్
బొందు లడ్డు అంటరు. అ శనగ పిండి పట్టించి మంచిగా ఇక జల్లడ పట్టుకుని, ఇక కలుపుకున్న తరువాతె,
శనగపిండి అంటె పిండి యేం పట్టిస్తారు శనగపిండికి యిదే ద్. బట్టిస్తారు
మిల్లుల మిల్లుల
ధర యెట్ల
ఆ పచ్చి శనగ పప్పు కొంట్రు, పచ్చి శనగలు కొత్తకొని టీ పట్టిస్తర్-
అచ్చా హామ్
చెనగలు బట్ పట్టి పట్టించిన్ తర్వాతకి మంచిగ జల్లెడ బట్టు కొన్సె యేవున్న ఉన్నయ తర్వత జూసుకున్స తర్వాతకీ పిండి కలుపు కొని మంచి రొచ్చుగ కలుప్ థ్యాంక్ యూ
హుం
ఇగ మంచిగ జల్లెడ్ గంట తోటీ ఇట్లా మొత్తం యిట్ల చినంగ్, యిట్లా వోడతరు, దాన్ తోటి,
ఊమ్
పుట్టిన్ తరవాత్ కీ? తీస్తర్ తీసిన్ తరవాత్ కి, బెల్లం, చక్కెర, పాకం బడతరు.
వుమ్
చక్కర్ పాకంల బోసిన్ తరువాత్ కి ఏ ఉండల్ ఉండల్ చేత్ సల్లారినంక బాగుంటది న పోంతంట మేం చేసాము ఈరోజు పండక్కి నిన్న
ఉమ్ ఉమ్
బాద్చేసిన అరిసెలు లొడ్
జిలేబీ ద జిలేబీ చేయటం వచ్చా మీకు
ఆ రాదండి
ఇప్పుడు నేను ఎక్కడో టేస్ట్ విన్నానండి వేడి పాలు ప్లస్ జిలేబీ తింటారంటారు అది బాగుంటదండి
ఆ మేడిపాల
పాలలో జిలేబీ అది కలుపుకొని తింటారంటారు
అవునా
మెను మీరు ఎప్పుడైనా ట్రై చేసార
ఆ ఏప్పుడు ట్రై చేయలే అండి ఆ అస్సలు తెల్వదు వయిట్లా మీరంటంటే వింటనా
జిల్లెబి అంటే తింటాం గాని పాలల తిన్లే ఎప్పుడు బావుంటా జిలెవి వన్ చ్చుంటయ్ తియ్యగుంట మా దగ్గర ఫేమస్ ఇక్కడ అది జిలేబీ షాప్ ఉంటది అన్ని మనక్ చే అక్కడె తీసుకెళ్తరు అందరూ
మ్మ్
మీ దగ్గర తింటార మీరు
నేను జిలేబీ తింటాటి స్వీట్ బానే తింటాను నాకు లడ్డూ తప్ప మ్మ్ కాజు పాకు మీకు ఐడియా ఉండె ఉంటది గా
ఇంగ అవే అంత పెద్ద ఐడియాలు లెవ్వండి
అదే నా జీడుపప్పు పాక హమ్ జీడిపప్పు పాకం
ఆమ్ తెలియది జీడి పప్
జె జీడిపప్పు బెల్లంలో వేసి మొన్న పల్లీ చట్నీ పల్లీ పట్టి ఎట్టబడతారు
ఆ
అట్లనే పడతారు అది కూడ మమ్ చాలా బాగుంటది టెస్టు మల్లి పాస్ ఆ
ఆహా
హమ్
బాగుంటద తెలీదు నీ పల్లిపట్ట జీవిదు స్నానిక్స్
మ్మ్
తల్ళ పట్టు బా ఉంటాది
ఇష్ట అంటే నేను ఇంకా రయిల్ ఫుడ్ అయ హాట్ దిన గ్యాస్ స్టవ్ పడి పల్లీ బట్టి ఎక్కువ నువ్వు ఉండలు ప్లస్ సున్ను ఉండలు తెలుసు
ఆ సున్నుండలు
మ్మ్ సున్నుండలు అవి భాగ
అ కూడా మను ఉంట ఖమ్మంలా అది ఇప్పుడు ఏమంటారు ఇడు జీడ జిలేబీ ఫేమస్ కదాండి స్టేషన్ దగ్గర స్టేషన్ మ్మ్ హ్మ్
మ్మ్
బాగా ఫేమస్ అక్కడ బాగా తీసుకెళ్తారు అటు మొత్తం అవేషాప్ సు గదా
అవునవును
మ్మ్ అండి ఒకసారి రెండుసార్లు తీస్కెలం కాస్త
మ్మ్
తీసుకెళ్ల పాపకి బాగున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి మీరక్ క్కడ తీసుకెలతారా
మ్మ్ నేను అక్కడే తీసుకెళ్తా
ఆహా
మ్మ్
మీరు తింటారా జిలేబి ఇష్టమేనా
ఆ జిలేబీ తింటా జాంగరీ తింటా ఆ మళ్ళీ మైసూర్ పాకు బాగా తింటా స్వీట్ బాగానే తింటా నాకు మ్మ్ నేన్ స్వీట్స్ బాగానే తింటా అండి ఎక్కువ ఇష్టంగా దీని ఏది వచ్ వచ్చేసి మన బెల్లం కావాల ఉంటాయి మీకు ఐడియా ఉందా
ఆ గమ్బ ఆవు గవ్వల్
బేల్లంగవ్వలు జీడిపప్పు పాక ఆ పల్లి ఉండలు సున్నుండలు మ్మ్ మినప చక్ర సున్నుండలు మినప చక్రాలు బాగాతింటా
అవునా హమ్ మీరు ఇప్పుడు కారపూస తింట్రా ఎక్కువ లేకపోతే లడ్డూ తిన్
లడ్డూ తిననండి నేను ఎక్కువ కారుపూస మనుప మీన తో చేసిన కారపూస బాగా తింటా
ఎందుకో మరి అన్ని స్వీట్లు తిన్నప్పుడు మరి లడ్డులతో బొంది లడ్డు ఎందుకు తినరు
అది ఎందుకోనండి అధీ పడదు నాకు లడ్డుూ
హమ్ అవనా
అది ఏది హెల్త్ ఇష్యూస్ హెల్త్ కాస్ అది ఇప్పుడు ఉప్మా ఉంటుంది ఉప్మాలో బొంబైరవ్వ ఉప్మా మీకు ఐడియా ఉంటదిగ
హ తెల
బొంబాయి రవ్వ ఉప్పు నాకు ఆసలు పడదు
ఓ గోధుమ రవ్వ
ఆ గోధుమ రవ్వ తింట మళ్లీ
ఉహు బాగానే ఉంటది గోదుమరవ్వ
ఉ మళ్ళీ చపాతి తింటా పురి మళ్ళీ పూరి కొచ్చ సరి పడదు డీప్ ఆయిల్ కద ఉమ్ ఉమ్
చపాతి తింటారు దోశ తింటారు
ఉమ్ వడ వడ తింటా వడ తింటా మళ్ళి ఉ ఇంక దో అది పడుతుంది ఎందుకంటే కొది డీప్ మరీ డీప్ ఆయిల్ లో మా చేసినా గాని అది కొంచెం ఇష్టంగాదింట ఉమ్
ఉ ఇవి బానే ఉంటాయి వడ కూడా బాగుంటది
ఉమ్
టిఫిన్స్ అక్కడ ఫేమస్ హ మీ దగ్గర
నా దగ్గర ఫీటీఎం మా హోటల్ ఉందండి ఇక్కడ మా దగ్గర హలో తెలిసిన వాళ్ళే చేస్తారు బాగా చేస్తారు
హ బా చేస్తారా
ఉమ్
ఉ ఆ బాగుంటాయి టిఫిన్స్ కూడా బాగానే ఉంటాయి పూరి బాగుంటాయి నాక ఎక్కువ ఇష్టం పూరి ఇష్టం నందా బోండా ఇష్టం
హ్మ్
వేటికే ఇంపార్టెన్స్ ఇత్తరా మా వాళ్ళు తెస్తా ఉంటారు ఎందుకంటే ఆ ఉంటుకదా
హ్మ్
విల్ తినారు దోస్ సరే నేన్ దోసే తింటాను
హ్మ్
మీ ఇంట్లో ఏస ఏ పండగ ఏస్తారా పిండి వంటలు
హ్మ్ చేస్తారండి ఎక్కువమా సిస్టర్ మా సిస్టర్స్ వచ్చినప్పుడు చేస్తారు ప్ప
ఆహా సిస్టర్స్ వచ్చినప్పు
వల్లోచినపుడు కాదు ఈ పండుగ రాలేదని రాలే రాలా వాళ్ వాళ్ళ లైఫ్ స్టైల్లు వాళ్ళతో చేపిస్తా వాళ్ళ పనులు ఇగ వాళ్ళకే సరిపోతున్నా హ్మ్ నాకు అడవి చాలా ఇస్ రేప్ ఉందా మిక్ కాలేజ్
ఆ హ హ
ట్వంటీ ఇయర్స్ పైన అయితుంది
ఆహా ట్వంటి ఇయర్స్ వెళ్ళంగా జస్టర్ మ్యారేజ్ ఓకే అండి థ్యాంక్ యూ.
హ్మ్ ఓకేే ఒకే